హలో చెప్పాలే ఏం చేస్తున్నరు మంచిగా ఉన్నరా. ఆ బాగున్నాఅండి బాగున్నా. మీరు బాగున్నరా?
ఆ బావున్నం బావున్నం
మీ ఆయన ఏట్లున్నరు మరి.
బానే ఉన్నడు పనికి పోయిండు డ్యూటీకి వోయిండు.
ఆహా నువ్వు ఏం చేత్తన్నవు ఇంట్లా మంచిగా ఎంజాయ్ చేత్తనవా ఇగా టీవీ చూసుకుంటా.
ఆయన ఆయన లేకుంటే నేనేం ఎంజాయ్ చేత్తా చెప్పు.
ఏముంది ఈ పని చేస్తవు ఇంట్ల కూసుంటవు టీవీ చూస్తవు మంచిగా.
దాన్ని ఎంజాయ్ అంటరా.
అది కాదా ఏంజాయ్ అంటే నీకేం కావాలి ఇంకా.
ఎంజాయ్ అంటే తిరగాలే, తినాలే ఎగురాలే
ఆ పబ్ల పోయి డ్యాన్స్ చేస్తవా డిజో డి జే డి జే అని.
పబ్బా అంత సీన్ లేదులే నాకు.
మీ అంత సీన్ లేదట. మీరు అంత రిచ్ రిచ్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్ళి చేస్తే అయితే మరి అంత లేదు అంటానవు.
అ రిచ్ ఫ్యామిలీ గాని మాది చానా పద్ధతి గల్ల కుటుంబం అండి.
అమ్మో మీది పద్ధతి గల కు కుటుంబమా.
ఆ ఇలా పబ్బులకి ఇవన్నిటికి అలో చెయ్యరు మా అత్తగారు.
అవునా ఏం చేస్తున్నరు మీ అత్తగారు బాగున్నరా.
ఆ మా అత్త వాళ్ళు వాళ్ళు ఊర్లనే ఉన్నరు, మేం సిటీ కదా సిటీకి వచ్చినం.
ఓహో అంటే
మా ఆయన ఇక్కడ వేరే పట్నంల జాబ్ చేస్తడు.
ఓకే ఓకే యా ఇగ ఒక మాట వచ్చింది కానీ ఇగ వద్దులే అది అనడం తప్పు.
ఎందుకు ఎందుకు ఎం వచ్చింది.
ఏంలేదు కాని అదేఇగా వచ్చే రెండు నెలల తర్వాత మన నాకు పెళ్ళుందన్నమాట.
వామ్మో ఫి ఫిక్స్ అయిందా.
ఆ ఫిక్స్ అయ్యింది.
అంటే అందరు అందరు అంటారు కాని, నువ్వు చెప్తావా చెప్పవా అసలు నిజమా కాదా అని చూత్తాన్న. నీ నుంచి ఫోన్ ఎప్పుడొత్తదా అని చూత్తాన్నా.
అంటే ఇగా నేను నేను చెప్తనే ఇగా ఇ గొత్త లేకపోతే డైరక్ట్ అడుగుతానికి పం అవుతాన అంత భయం అయితానా
అభిమానం కదా భయం అందుకే
అబ్బో పెద్దమాట పెద్ద మాట
మీరు చెప్పింది ఏ మీది మీరు చెప్పింది చేసేది ఇంక మీ కింద ఉన్నట్టు ఉండేది నేను అందుక కొంచెం భయం అయితే నాకు మీతో మాట్లాడాలి అంటేనే
అవునా
అసలు మీ నుంచి ఫోన్ వచ్చుడె పెద్దది ఇక
ఏ కాదు అలా అని లేదు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే మంచిగ ఫోన్ చేయాలె మాట్లాడాలి
కానీ ఎందుకు
అ మీ ఇగ మీ ఇ ఇచ్చి పెళ్ళి చేసినా గానీ మరి పర్సెం జెవా ఇంటికి పూ రావాలి మరి మీ ఇంటికి
ఏముంది రా ఇ ఇప్పుడు వచ్చినా ఆయనక్ పరిచయం చేస్తాం మ ఆయన మంచి చోడే అట్లా ఏం కాదు
ఎప్పుడ్ రమ్మంటార్ మళ్ళ
అయ్యో అట్లగాదు సాయంత్రం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయితే సాయంత్రం వరకి వస్తావు లే లేదు ఇప్పుడు స్టార్ట్ అయితే సన్ కస్టమర్ కొత్త ద్ కదా అని
ఇగ నెన్ ముందే కార్లు ఇద్దా కార్లు పని చేేద్దాం అనుకుంటాన్నా మార్ ఆడికొచ్చ వచ్చి మరి సా హెల్ప్ చేస్తావు కాని
ఉమ్ దా నీకేం కావాలంటే షా మీరు ఇప్పుడు బట్టలు ఏడ గొనుకుంటారు పెళ్లి బట్టలు
పెళ్లి బట్టలు వేరె కాడా అది. వేరే పెద్ద సిటీలా సిటీల కోన్ కోవాలే.
కొకొత్తయి బట్టల్లా ఐదు వేలు.
తక్కువ గంటే డిస్కౌంట్లు తక్కువ గంటేన్నాని. మంచిగా ఉంటాయ బట్టలు మరి.
మంచిగ ఉంటాయి మా ఆయన వాళ్ళ దోస్తు వాళ్ళ షాపే కాబట్టికి డిస్కౌంట్.
ఇట్లా పిల్లల డ్రెస్ ఎసుకొని చూస్తే అందరు ఇట్ల డ్రెస్ బానే బానే పెట్టుకున్నారు అహ అనుకోవాలి మంచిది.
ఆ అదే చెప్తాన్న కదా నేను మంచిగా ఉంటేనే నీకు చెప్తా మంచిగా లేకపోతే నీకెందుకు చెప్తా నేను.
అదే మరి వాళ్ వచ్చి వాళ్ళు కూడ ఇక్కడ దగ్గర పట్ల తీసుకోళు అంటాన్లు. పేళ్లి కుత
ఏ వాళ్లతోన్ నీకేం అవస్ దా
అంటే వాళ్ళ కాడ వాళ్ళ వాళ్ళ సిటీ కాదు. పల్లెటూరు మళ్ళ నేన్ కూడ ఇప్పుడు సిటిలు తీసుకుంటా అన్నగా మరి ఇక్కడ మంచి గుంటయి అంటన్నావు మరి లేడస్ కి ఈ కూడా దొరికు ఇగ అని
ఆ బట్టల షాప్ అంటే ఇగా అన్నీ ఉంటాయి కదా తీస్క్రా మీ ఆవిడేని కార్లనన్న బైక్ మీద నన్నా.
అంటే ఇక సప్రేటు పెళ్ళికే పెట్టిలా షాపు.
అ ఆ అదే సపరేట్. బాగ బాగ గిరాకి ఉంటది వీళ్ళకి
మీక్
పెళ్లికీ ఆమె తీసుకున్నట్టు ఉన్నారు కదా నేను నాకు తెలవకా మన ఏరియాలో తీసుకున్నా కానీ మా ఆయన ఇక్కనే తీసుకున్నాడట.
ఆ ఏ మీ తమ్ముడే జుప్మీ మీ తమ్ముడు చూపెట్టినట్టున్నాడుగా ఆ ఏరియా
ఆ మ తమ్ముడి కోరి బావని తెచ్చుకున్నాడు ఆయన ఇగా ఉంటదిక ఇగా ఆయన ఇష్టం.
ఇంకా మరి చెప్పలేమ్ మరి ఎన్నో తారీఖు రావాలి కరెక్ట్ చెప్తే. ఏంటిది మంచిగా ఉన్నది. ఆ మంచినే ఉంది మంచినే ఉంది ఏం తి తినుడు పన్నుడా గంతే
ఎప్పుడు మామిద పడి ఎడువారదు ఊకె తినుడు పండుడు అని
గంతే మరి మీరున్నది చేసేది ఏంది తినుడు పండుడు. గం
ఐ ఈ గీట్లాంటి ఓళ్ళకి వండి పెట్టొద్ అసలే ఇక ఎండ పెట్టాలి మీకు.
ఈ ఇక మీరు ఎండ పెడితే ఇక పైసలు మరి ఇంటికి ఎట్లా అయితాయి మరి.
మరి ఊకె తినుడు పండుడు అంటరూ ఎందుకు మంచి పని చేతంది ఆ మంచినే ఉంటాంది అనోచ్చు కదా.
ఆ అంటే ఇప్పుడు నేను ఏమన్నా మంచిగా తింటాంది పంటంది ఎంజాయ్ చేస్తాంది.
ఉ అంతేనా
ఆ మరి ఇప్పుడు అంటే ఏ కాదు కాదు. అరేంజ్డ్ మ్యారేజ్ ఆల్లే ఆయ్ కాదు కాదు అంటే అరేంజ్డ్ లవ్ అండ్ అరెంజ్ లవ్ కామ్ అరేంజ్ అంటారు చూడు.
ఓ అదే అంటార ప్రేమ నుంచి ఇట్ల అందరి మధ్యల పెళ్లి చేసుకుంటారా
ఆ ఆ ఆ మీ ఆ
మరి నన్ పరిచయం చెయ్యవా.
నేను పరిచయం చే మరి తీసుకురా ఎట్లా పెళ్లిబట్ టలు ఓత్తాం కద మరి తీసుకొస్తా
తీసుకురా ఫస్ట్ మా ఇంటికి తీసుకురార
ఇక ఫస్ట్ మీ ఇంటికే తీసుకొతే ఇక నువ్వు చూపడి నువ్వు నువ్వే చూప అలా అటు తిప్పియాల మొత్తం తిరగాలి అంతా నీ మీద నే భారం పెడతా ఇగ బాధ్యత ఈ నువ్వే మా బాధ్యత మొత్తం నువ్వే మొయ్యాలి ఇగ అవు పా ఒత్ నాలుగైదు రోజులు
అయ్యే ఎందుకుమోయ మొత్త మా ఆయననే ఒక నాలుగైదు రోజులు డ్యూటీకి పోకని చెప్పి ఇక కార్ లో మనం అందరం పోయి బట్టలు తెచ్చుకుందాం సామాన్లు తెచ్చుకుందాం
ఆ మొన్న కొత్త కారుగొన్నారట ఏం కారుగొన్నారు క్యాను హు ఎంత ఎంత పెట్టుకున్నారు మరి
ఏమో మనకు కాడ డబ్బులు గురించి చెప్పుడు ఆయనా
ఏ కలరు మంచి మంచి మంచి కలర్ ఏనా ఇ కలర్ మా కళ కారు మంచిగా ఉన్నదా
చిన్న ఉంది
ఈ ఎన్ని వైటు ఎన్ని సంవత్సరాలు అయింది కొనీ
సంవత్సరలు ఎడా మొన్న పెళ్ళి అయినాకనే పెళ్లి అయ్యే మూడు నెలలు అయితంది మొన్న నెల కింద ఆ
ఇక మీకు మూడు నెలలు అయితే నాకు మీ పెళ్లి అయి మూడు సంవత్సరాలు అయినట్టు
మాకే అనిపిత్తలే మీకు ఎందుకు
అంటే మీరు దూరం పేలుగా ఇక ఇంటి కాడ మీ తమ్మువి చూసి చూసి ఆ బా మా అక్క పెళి తీసుకొని పోయింది మంచిగా ఎంజాయ్ చేతాంది నేను ఇక్కడ ఫీల్ అయితానా ఎట్లా రోజు తిట్టుకునే కొట్కునేటోళ్ళం
నీ ఆయనకు లేదు ఆయనకు లేదు కావచ్చు కాని నీకే అనిపి తని ఆట్లానే
నాకు ఏం అనిపిత్తలేను మీ తమ్ముడు నాకు వాని బాధలని చెప్పుకుంటేనే నేను నీకు చెప్తానా వాడు నీతో చెప్పలేక
మరి వాడు ఒక్కసారి అయినా ఫోన్ చేసి అక్క బాగున్నావా బావ బాగున్నావా అని ఒక్కసారియినా అదే మరి
ఏ నిన్న చేసిండు అన్నాడుగా మరి నాతోని
ఆ చెయ్యాలే వాడు ఏడే ఎడుపు నాకు అసలే ఫోన్ చెయ్యడు
ఏ బిజీ వచ్చిందట చేత్తె
ఇంకా కొన్ని చెయ్యాన నేను
ఏమో మారి నువ్వేమనుకున్నావొ మా ఏ వినితో ఎందుకు ఉరికే లొల్లి అనుకున్నావేమో
నేనెందుకు అనుకుంటా అట్లా ఎంతైనా మిము రక్తసంబంధం నినెందుకు అనుకుంటా
ఆహ
సూర్రదా ఇగ వానికి ఒక పిల్లని బిరిన పెళ్లి చేద్దాం
కా మరి మీ తమ్ముడు చదువుతాండ మరి
అయిపోయింది సదువు అయిపోయింది జాబ్ వచ్చింది మా తమ్ముడికి
చాల కాని నిజం చెప్పు
ఏయ్ నిజం జాబ్ వచ్చింది
అపద్దం చెప్పద్దు
సరే నీకు తెల్సింది చెప్పు
ఇక నాకు తెలిసిందంటే ఇంట ఇంటర్ అయిపోయింది
ఆ
ఒకటి పీకింది
ఆ ఒకటి పీకింది కాని అయినా జాబ్ వచ్చింది ప్రైవేట్ గా పట్నం
అట్న్ ఇగ పట్నంలో జాబ్ వచ్చిందని అందరికీ తెలుత్తాది కానీ ఏం జాబ్ చేత్తాన్నడు మరి
ఏముంది స్విగ్గీలో ఇదో చేస్తారు కదా అది
ఓహ్ ఓ ఆ జాబే చేత్తన్నడ నేనేదో నువ్వు పెద్ద జాబే అనుకున్నా నువ్వేంది గట్ల చెప్తాండవు మళ్ళా మీ మీ తా మీ తమ్ముడు ముందు అనేవు మళ్ళా ఫీల్ అవుతాడు వాడు
ఏహే వాడు ప్రేమ విహ వివాహం చేసు చేసుకుండేటట్టు ఉండు మా ఇజ్జాద్ తిత్తాడేమో వాడు
ఏ అప్పుడు మీ ఊరికొచ్చినప్పుడు ఒకరితో మాట్లాడే ఫోన్లో వాట్సాప్ కాల్ చేత్తే వాళ్ళ అమ్మ ఎత్తిందాంట ఆ హా అవును
ఒకనితొనే కర్మా వానికి కి అమ్మో ఏవాళ్ళతోని బాడితే వాళ్ళతోను మాట్లాడుతాడు ఆ గాడిది
ఆ మ చాలా మంది వాడు చిన్నోడు కాదు కాని తక్కువోడు కాదు చిన్న కథ కాదుర ఉంటాది చూడు డైలాగ్ కాదు వానకి ఏయోచ్చు
ఇక నువ్వెందుకు చెప్తాండవు నువ్వు కూడా ప్రేమ వివాహం చేసుకున్నావు కదా
నేను ప్రేమ కాదు ఏంద్
వాడు కూడా పోడు కదా వాడు కూడా ఒప్పించుకునే చేసుకుంటాడు వాడు కూడా
పుల్లు
నేనే గ్రేట్ మీ అందరికంటే మా మమ్మీ వాళ్ళు చూపించిన పెళ్లి చేసుకున్నా
మీ మియో మీ తమ్ముడు పెళ్లి చూసి ఇట్లా మొత్తం తిరిగి మంచి పర్సన్ నే తీసుకొచ్చిండు నీకు
ఆ అంతేనా ఆయన మంచి పర్సన్ అని మూడు నెలల్లో తెళ్తుదా ఇంకో సంవత్సరం పడు అగు
అవతరం బడతా అంటే ఇగ కాద్ మరే మరి స్విగ్గీ అంటనవ్ మరి నడుత్తాందా వానికి రోజు?
యే ప్రస్తుతానికి డా డబ్బులెళ్తలేవని చేసుకుంటాండు
అవునా
ఆ ఆ మా ఆయనే మా ఆయన దగ్గర నుంచి నెలకేడు వేలు పంపుతరా అంటే వద్ధంటాండు మీ డబ్బులు మాకెందుకు మళ్ళ మాటోచ్చినప్పుడు ఎత్తెత్తరంటాండు. మాయనా ఏదో రియల్ ఎస్టేట్ ఆట ఏమో రొండు మూడు నడుపుతాండు బిజినెస్లు
మరె మరి జాగ్రత్త మరే పోతొక్కసారే పోతయి మరె.
ఏ వేరే వేరే నడుప్తాండుగా అందుకే ఒక్కదాని మీదనే
డిపెండ్ గాకుంటా ఇగా మిగతా దాన్మీద తెలివి కల్లోడే నీలెక్క గాకున్నా కొంచెం మంచోడే
అందుకే తెలివి తక్కువోళ్లకి తెలివిగల్లోళ్ళనే అంట బెట్టిర్రు ఇద్దరు తెలివికల్లోళ్ళయినా మోసమే అయితది.
నీ ఇద్దర్ తె నువ్ తెలివి కల్లయితే ఇగ నువ్ ఆగుదువా కింద వుంచుదా
ఉమ్
ఇగ సరేలే మరి నువ్వు ఖచ్చితంగా రావాలే, నేను వేరే కాల్ ఒత్తాంది
సరే సరే నాగ్గుడ మా ఆయన ఫోన్ జెత్తాండు ఉండు ఇగ
ఆ సరే బాయ్ ఏంజాయ్
ఆ బాయ్
సా